హలో హలో
హలో
నమస్కారం
నమస్కారం
తిట్టుకోద్దండి ఎప్పుడు ఫోన్ చేసి విసిగిత్తానని
నిజమే అండి లేకోకుంటేనా
అందుకే తిట్టుకోవద్దని చెప్తాండేది
మీము మీ ముందు తెరితగలయ
ఉం
చెప్పు
మీరు ఒక రూమ్ లో ఉన్నారు కదా మీరు ఏమేమి తీసుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్ లో
గ్యాసు ఫ్రిడ్జ్ సామాన్లు
మరి గ్యాస్ షార్టేజ్ అప్పుడు ఏం చేసినారు
గ్యాసు
షార్టేజ్ వచ్చింది కదా అప్పుడు ఏం చేసినారు
వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాం మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ ఇచ్చినారు అంటె గ్యాసు షార్టేజ్ లేద మల్ల న్యూస్ వచ్చినప్పు ఓ మ్మ్
వాళ్ళు నార్మల్ కాస్ట్ కే ఇచ్చినారా ఎక్కువ తీసుకున్నారా
ఆ మమూల్ కాస్ట్ యే
బెటర్ అయితేే ఇంకా ఏంలేదు ఇం
అంటే మది ప్రైవేట్ గ్యాస్ సో
హమ్
నాలుగు వేలు ఏమో చెపిన్నారు మేము వేరే వాళ్ళ దగ్గర మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్స్ దగ్గర ఆ గవర్నమెంట్ కి గ్యాస్ ఏ ఉంటే తా లెవన్ హండ్రెడ్ కి తెచ్చుకున్నాం
ఆ ఆహా నదిచ్చ మాణి చెప్తాడు ఇప్పుడు నార్మల్గా తీసుకుని ఉంటున్నారా పోయి
తెలిదు
ఆ తెలియండి మీరు రూమ్ లో లేరా
అయిపోయింది కదా ఇంకా మనకు గ్యాస్ తో అవసరం లే
అయిపోయింది అండి
హుమ్
ఏం అయిపోయింది
రూమ్ లో ఉన్న డ్యూరేషన్ అయిపోయిందీ గా
అంటే వాదతో అయిపోయిందా
గ్యాస్ తో ఏం పనీకా
వంట చేసుకోరా ఏమి
ఇలా గ్యాసెస్ అయిపోయి ఇట్ల షార్టేజ్ వచ్చినప్పు నుంచి మాది ఒకసారి అయిపోయింది అంతే
అట్లనా
ఉహు ఒకసారి అయిపోయిందా ఇంగ ఇప్పుడు కూడా వస్తా అమ్ తక్కువే మేడం మా అదే వాడతం ఎగ్జామ్స్ మధ్యలో అవివేలపు తక్కువ అన్న వంతే
మరి మీరు వర్కె ఏట్లా డివైడ్ చేసుకున్నారు
హమ్ ఒకొరు ఒకొరు టూ డేస్ టూ డేస్ వంట
అమ్
ఇంకా మిగతా ఇద్దరు మిగతా పనులు సామాన్లు
అహుమ్
అమ్ వాటరు
వాతార్ ఏమి
వాటర్ తెచ్చుకోవాలి గద ఫిల్టర్ వాటర్ బయట నుంచి కింద నుంచి పైకి తెచ్చుకోవాలి
ఉమ్ మరి వాష్రూమ్ ఎట్లా చేసారు
ఎవరీ వాష్రూమ్ వాళ్ళు ఆ పక్క ముగ్గురు వాడతారు వ అలా చేసుకుని ఉంటాను కాబట్టి
మ్మ్
మోస్ట్లీ నేనే చేస్తా
మ్మ్ హు
బాత్ చేసేటప్పుడు
ఉమ్మ్ హూ
మ్మ్ క్లీన్ చేసేసి ఫస్ట్
మ్మ్ గ్రేట్ అండి మీరు
ఏమ్ చేదాం అండీ అదృష్టం అలా తగలడింది
ఉమ్మ్ అచ్చాయి వాళ్ళు బానే ఉంటారా
ఏందుని తెలిసిందే కదా
ఉమ్మ్
మా రూమ్ంలో
ఉమ్మ్
నాతో పాటు ఉన్నా ఇంకో అమ్మాయి వాష్రూమ్ గలీజ్
ఉమ్మ్
పరమ గలీజ్ సేమ్ మా అక్క లాగా
ఉమ్మ్ హూ
సంత సంత పెట్టుకుంటది
ఉమ్మ్
యాడపడితే ఆడ బట్టలు రూమ్ నిండా సామాన్లు చెత్తలో మనమున్నామో మనలో చెతుందో అర్థం కాదు మన మనిషి ఏమో చూసే బాగుంటంది హలో
హలో
ఆ
అందరికి
మనిషి ఏమో చూసేక్ బాగుంటది చేసేది మాత్రం చెత్త పరమ చెత్త మామూలు చెత్త కూడా కాదు ఉమ్మ్
ఇన టీలో చూసినా బయటికి కీ చాలా స్టైలిష్ గా ఉంటారు వాళ్ళు చూసే అంత ఇట్లా చెత్త చేసి పెడతారు లోపల
పరమ చెత్త మామూలు చెత్త తాకదు
అయ్యో
రూమ్ షిఫ్ట్ అయిపోయిందా
ఉమ్మ్
చెత్తంతా ఆడ పడేసిపోయింది అట్లే
అ ఎందుకు షిఫ్ట్ అయ్యింది
ఇ రూమ్ అయిపోయింది కదా మరి
రాక్షం ఉంది కదా
అగ్రిమెంట్ అయిపోయింది ఎవరు ఇప్పుడుకా అందరు ఇంటర్న్షిప్స్ ఎవరు ఏడు ఉంటామో తెల్ ఏడికి వస్తే అడికి పోవలే కదా
ఊ
అందుకనీ కో ఎవరు ఎవరు ఎవరు వెలిపోయారు
ఉ మంచిపని ఊ ఆ క్రింది నుంచి కూడా కున్నారా మీరు
ఆఆ బెంగళూరులో అగ్రిమెంట్ ఫుడ్ మ్యాండెట్రీ
హు అవును ఎవోర్ని నమ్మడానికి లేదు
ఆ
మాముల్గానె నమ్మకపోతే ఇంక బ్యాంగ్లూర్ అంటె ఇంక అస్సల్ నమ్మగూడదు
హుమ్ ఏం చేత్తం ఏం చెయ్యలేం
మీ అగ్రిమెంట్ ఎన్ని రోజులు ఎట్లాగా వస్తున్నారు మీ అగ్రిమెంట్ ఏమేమి ఉన్నాయి అగ్రిమెంట్ లో
తెలియదు నాకు నేను రాకముందే ఇల్లు నాకాఅవన్నీ ఏం రాసుకున్నారో నాకు తెలియదు
ఉహు
ఉ తెలియంది
అన్ని గెల్కుంటా పోకూడదు అండి
ఊ అంటే నీతోనీ
మనం చేసుకున్నామా కడుపు నిండా తిన్నామా మన పని మనం చేసుకున్నామా
అంతే ఎక్కువ పట్టించుకోకుడదు ఉహు
ఉ సో నేను బాగుపడదామని అలావన్నీ పట్టించుకోనండి
అంతేనండి
తర రార ర ర రా ర ర రా పాడ పాడచన ఆని చెప్పి
ఈ రో మా ఫ్రెండ్ పొద్దునుంచి పాట పాడతా అంటే దయ్య చేసి పాడొద్దు ప్లీజ్ కొద్దిసేపు పాడొద్దు అని అంటే అండి ఆ పాపకి కోపం తట్టుకోలేక అట్లా ప్రశాం తంగా మాట్లాడుతాధి
మ్మ్ కోపం తట్టుకోలేక త
అట్లా ప్రశాంతంగా మాట్లాడుతంది అయ్యో ఫోన్
కోరాక్
అవునండి
హ
ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండరు రేపు ఉన్నట్టు మరునాడుంరు ఈ రోజు బాగున్నారు కదా అన్ రే ప్ ముసుకోపోతే పప్పులో కాలు వేసినట్టు అవునండి
జరిగేదే అది
హ్మ్ ఆ రియాలిటీ ఎప్పుడు ఆ రియాలిటీ ఎప్పుడు చేదుగానే ఉంటది
ఆ అదే
హ్మ్
ఆ
ఇంకేంటండి మీ స్కూల్ మెమోరీస్ బెస్ట్ మెమోరీ ఏందండి మీ స్కూ స్కూల్ లో
ఏం లేదండి నిజం చెప్పాలంటే ఏం లేదండి
నాకు తెలిసి రామ్మోహన్ రెడ్డి సార్ ఆ ఆ సార్తి ఆ సార్ తో మీతో మీ తెలుసు ఇష్ట మ మరి
మీగెలా మీకెలా తెలుసు అండి మీకు ఎలా గుర్తుంది
మాకు అన్ని అట్లా గుర్తుంటాయి అన్ని మర్చిపోలేం కొన్ని కొన్ని
ఈస్ లైక్ మై ఫాదర్ అండి ఆడోంట్ నో వాయ్ బట్ ఐ ఫీల్ హి సపోర్టెడ్ మీ ఇ ఇఫ్ ఐ డోట్ నువ్ ఇష్ టూ నో ఆర్ డోంట్ నో బట్
కూడదండి
మీకు తెలుసో లేదో నాకు గుర్తులేదు కాదండి మీ ఓ చూసినుంటే అర్థమై కదండి ఆ సార్ నాకు ఎంత మెంటల్ గా మోటివేషన్ ఇచ్చారు
అవునండి బాగా మిమ్మల్ని చూస్తూ ఆ చెప్పేవాడు నేను అది అబ్సర్వ్ చేస్నా మ్ అవునండి ఊహు ఆ మార్క్స్ కూడా సార్ సార్ మీ సార్ సబ్జెక్ట్ లో మీరు బాగా మార్క్స్ తెచ్చుకుంటారని సార్ మిమ్మల్ని బాగా మోటివేట్ చేసేవాళ్ళు
ఓ ఓషికో యో ఎంత ఆనందంగా ఉందో విన్డానికి మనకి మనకు తెలిస్తే బాగుంటది ఆ మనది మనకు తెలిస్తే సరే ఓకే అనిపిస్తదిగాని ఇంకోకరికి కూడా ఇలా అనిపిచ్చిందంట ఫీలింగ్ బావుంట
అవునండి
కానీ నిజం చెప్పాలంటే సపోర్ట్ మాత్రం చాలా ఉండింది ఒవ్వర్ లు కట్ల నా లైఫ్ ఇంట్లో ఇంతవరకు నాకు ఎప్పుడు ఇప్పుడికి కూడా ఏ సపోర్ట్ లేదు ఆయన ఇచ్చిన సపోర్ట్ మాత్రం ప్చ్
ఒక రోజు పుట్టపర్తిలో వేరే చోట కనపడినారు అండి సర్ మాట్లాడిచ్చే లో ఎప్పుల సార్ వెళ్లిపోయినారండి చాలా మారిపోయినారు అప్పుడు ఎంగ్ ఇప్పుడు చాలా ముసలి వాళ్లాగా చెన్నుంగు
అయ్యోయ్యో మన మన పదో తరగతి అయిపోయి ఆరే
అందుకే మ్ మాట్లా తిన్నారిఇంకా హు
తరాగ్ సారి మా ఊరికి కూడా వచ్చారండి
అవునండి మ్మ్ చెప్తారండి మీరు
నిన్న నాకు
అదేనండి పెద్దది ఆ ఆశ్చర్యతన
హ్మూ
సరేనండి మీ సమయాన్నిచ్చి విలువైన సమయాన్ని చ్చినందుకు ధన్యవాదాలండి. ఓకే అండి బాయ్ అండి.
స్